హలో బాగున్నారండి
ఆ బాగున్నమండి మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి ఎం చేస్తున్నారు
ఏం లేదండి ప్రస్తుతానికైతే ఖాళీగానే ఉన్నాను మీరేం చేస్తున్నారు
ఏం లేదండి తిన్నారా
ఇంకా లేదండి ఇంకా ఇంకా భోజనం టైం కాలేదు కదా ఇంకా తినలేదు.
అదే అదే
హుమ్
ఈ హాలిడేస్ లో ఎక్కడికైనా వెళ్లారా
ఇవాళ వెళ్ళాను కొంచెం అలా బయటకు వెళ్ళాను, అంటే ఇగా సాయంత్రం వేళ మార్కెట్కి వెళ్ళాను. మార్కెట్ కి వెళ్ళి కొన్ని కూరగాయలు అలా ఇంకా కొద్దిగా చిన్న షాపింగ్ చేసి వచ్చాను. మీరెటైన ఎల్లార
ఆ సెలవుల్కదా ఊరుకి వెళ్ళాను
ఆహా
ఎలా వెళ్లారు మీరు ఆటోన
లే ఆ కొంచెం దగ్గర్లోనే ఉంటది నడుచుకుంటే వెళ్ళాను ఇగా సెలువులు కదా నేను కూడా మొన్నఊరేల్లి వచ్చాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా ఉమ్ మీరు వెళ్తూ ఉంటారా అంటే ఖాళీ టైం ఫ్రీగా టైం దొరికినప్పుడు ఎటైనా ప్రయాణం చేస్తూ ఉంటార ఎక్కడికైనా, అంటే గుడికైన ఇంకా ఏదైనా మంచి నేచర్ మా ప్రకృతి ఉన్న ప్లేస్ లోకైనా ల వెల్ తార
ఆ వెళ్తూ ఉంటాను గత నెల నుంచి వేరే ఊరికి వెళ్లాల్సి వస్తుంది. ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాల్సి వస్తుంది. ట్రైన్, బస్ అట్లా అని లాస్ట్ అయితే ఆ పోయిన సారె తే ట్రైన్ లో వెళ్ళాలి అంటే ట్రైన్ కొంచెం బాగుంటుంది కదా కొంచెం మనకు అనుకూలంగా ఉంటుంది
అవును ఈ మధ్య ఎక్కడ ప్పుడైనా వెళ్ళొచ్చారా ఎక్కడికైనా ప్రయాణం అంటే మనకు కొంచెం ఖాళీ టైమ్ దొరికినప్పుడు మంచిగా ఎటైనా ప్రయాణం చేస్తే బాగుంటది కదా లాంగ్ జ జర్నీ అంటే లాంగ్ ప్రయాణం.
అదే అదే వెళ్ళాను వెళ్ళాను అదే ట్రైన్ లో వెళ్ళాను. ఒక పని మీద ట్రైన్ లోనే మంచిగా చాలా మనకు అనుకూలంగా ట్రైన్ కిటికీ పక్కన కూర్చొని, ప్రకృతిని ఆస్వా దిస్తూ ఎంజాయ్ చేస్తూ మనం ఇంట్లో నుం చి వంట చేసుకోని వెళ్ళిన ఆహారణిష్కి తింటూ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయొచ్చు
అవును నేను కూడా ఈ మధ్యకాలంలో అంటే నే లాస్ట్ మంత్ సెకండ్ మంత్ లో వెళ్ళాను పాండిచ్చేరి వెళ్ళ
మీరు వెళ్ళనన్నారు కదా
అవును
ఎమ్ అంటే ఎలా ఎందుకు బంధువులని కల్వడంకి కెల్లారా
లేదు పాండిచ్చేరీ ఏళ్లను
ఓహో
అంటే కొంచెం ఇగ పిస్ ఫుల్ ప్రశాంతమైనా వాతావరణమ్ కి ఆ వాతావరణం కోసం కొంచెం అలా ఈ మైండ్ కూడా రిలాక్స్ చేసుక్కోడానికి అలా వెళ్ళొచ్చాము ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ తో
అదే అదే
ఉమ్ అక్కడి వాతావరణం ప్రయాణం చాలా బాగుంటది కదా మనకు మంచి ప్రకృతీ చుట్లుపక్కల సముద్రాలు ఆ మంచి వాతావణం ఉంటది అది ఇప్పుడు మనం చూసిన ఈ ట్రాప్ ఫిక్లో ఇలా జనాల మధ్య
హడావిడి హడావిడి
ఇంకా అక్కడికి ఏళ్తే కొంచెం ప్రశాంతమైన వాతావరణం మన మనం మెదడుకు కూడా కొంచెం రీలాక్స్ ఇచ్చినట్ అవుతాం కదా ఇ
అవునవును ఎక్కువ మీరు రైలు ప్రయాం చేస్తారూ లేంటే బసా కారా ఏ ప్రయాణం మీరు ఎక్కువ చేస్తూంటారు
రైలు ప్రయాణమే చేస్తుంటాను నేను కూడా ఎందుకంటే ఏదైనా దూర ప్రయాణం చేస్తే మనకు రైలే సేఫ్ జర్నీ కదా
అవునవును
దైనా ప్రమాదమే కదా కొంచెం
ఆ బస్సులు కొన్ని చోట్లకుంటాయి కొన్ని చోట్ల ఉండవు మళ్ళీ ఇబ్బంది బస్సులైతే ఊకె ఎక్కి దిగాల్సిసొస్తాది
ఆ ఈ రైలు ప్రయాణం అయితే ఇంకా మంచిగా కిటికీ సైడ్ కూర్చొని చెట్లను వాతావరణాన్ని చూస్ త్తూ అవును మంచి స్వ చ్చమైన గాలిని ఆస్వాదిస్తూ. ఇంకా వెళ్తుంటే అది బాగుంటది గదా మిరింకెక్కడికైనా వెల్ల అంటే ఏదన్నా
బంధువులు ఇంటికె వెళ్ళాను బంధువులుంటి ఇంటి నుంచి దగ్గరలో ఉన్న మందిరాలకు వెళ్ళాను అది ఏమంటారు ఆ జాగ ఏమేం జాగ్రత్తలు తీసుకుంటారు మీరు రైల్లో వెళ్ళేటప్పుడు
రైలో వెళ్లేటప్పుడు జాగ్రత్తలు అంటే ఇంకా ఇంకా తీసుకోవాలి కదా అంటే
అదే ఏమనా ఇలా వికా అదే వామిటింగ్స్ ఏమన్నా అయితే బ్యాగ్స్ ప్లాస్టిక్ బ్యాగ్స్ సే నిమ్మకయలు
ఆ నిమ్మకాయలు అయితే నిమ్మకాయలు అయితే తీసుకెళ్తాము ఎంత ఏమైనా కొంచెం మంచిది కదా మనం సేఫగా ముందు జాగ్రత్తగా తీసుకెళ్తాము ఇంకా ఫుడ్ కూడా అంటే బయట భోజనం చేయంం ఎందు ఇంట్లో నుంచే తీసుకోవడా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాం
ఎన్ని రోజులైనా ఇంట్లో
అంటే ఇంకా మరి వీలుు కాన ప్పుడు తినాల్సింది తప్పదు కానీ సాధ్యమనంత వరకయితే తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం ఇంకా వీళ్ళ కానప్పుడు మనం అంత దూరం వెళ్ళినప్పుడు మనం వంట చేసుకోలేము తినలేము
ఉ ఊ మేము కూడా ఒకవేళ ఎక్కడైనా బంధువులు నీళ్ళదంటే ఎక్కడికన్నా దేవస్థానలు వెళ్ళాలంటే ఇంట్లో నుంచి చేస్త కొని వెళ్తాము అంటే పులిహోరగానీ దద్దోజనం కానీ చపాతీలు కాని అవి కొంచెం సులభంగా అయిపోతాయి వాళ్ళ ప్యాకేజింగ్ కూడా ఎవరిది వాళ్ళకి ఈజీ గా కట్ చేస్తే సరిపోతుంది
ఆ ఇంకా స్నేహితులతో వెళ్ళినప్పుడు కూడా చాలా మ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు
అదేనండి పాటలు పాడుకు కూడా డ్యాన్స్ చేసుకుంటూ
ఇంకా వాళ్ళతో వాళ్ళతో వెళ్ళిన ఆనందం వేరే ఉంటది ఇంకా ఫ్యామిలీతో వెళ్ళిన ఆనందం వేరే ఉంటు ఏ ఆనందం దానికే ఉంటది ఫ్యామిలీతో ఉంటే ఇంకా సేఫ్
ఆ కొంచెం సేఫ్ కూడా ఉంటాంది మనకి
ఆ ఇంకా మన కుటుంబం కాబట్టి మనం జాగ్రత్తగా వెళ్తాం జాగ్రత్తగా వస్తు
ఆ కానీ ఏమంటారు ఇలా రైల్లో ప్రయాణించేటప్పుడు టికెట్లు గానీ ఇంకేదైనా డాక్యుమెంట్స్ గాని ఉంటే అవి భద్రపరచుకోవాలి
అవును
మళ్ళీ ఇ ట్రైన్ లో రక రక్క కాల మనుషులు ఉంటారు
అవును మేము తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ట్రైన్ లోనే ప్రయాణం చేసాం రైలు లోనే ఇంకా మంచి బ వాతావరణం తిరుపతిలో కొండలు చెట్లు స్వచ్ఛమైన ప్రకృతి చాలా ఆనందంగా ఉం దా ఆ ప్రయాణం అయితే రైలు ప్రయాణం అ తిరుపతిలో అసలు చాల అంటే చాలా అద్భుత దొంగ ఉంటుంది కదా
ఆ నింగ కూడా కూడాదసారి బంధువులు ఇంటిక వెళ్ళేటప్పుడు నా పక్క సీట్లో కూర్చున్న ఒక వ్యక్తి పరిచయం అయ్యారు తను చెప్పారు ఇంక కొత్త విషయాలు ఇట్లా ట్రైన్ ఇలా రైల్ రైల్ ప్రయాణం చేసినా లేదంటే ఇంకేదన్నా గవర్నమెంట్ వెహికల్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏమన్నా యూజ్ చేసినా కూడా అంటే మనం పాడుకున్నా కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ మన దగ్గర ఇంట్లో పెంచుకునే జంతువులు ఉంటారు కదా ఒకవేళ వల్ల దెగ్గరకు వెళ్లే ఆ వాటిని ఎక్కడికన్నా తీసుకెళ్ళాలంటే మనతో మనకి ఏమేం వస్తువులు ఉండాలి ఏమేం పేపర్ వర్క్ ఉందాలి మన దగ్గర అన్ని చెప్పారు అంటే కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాము ఆ ఇప్పుడు బస్ లో అనుకోండి మనం బుక్ చేసుకున్నా ఇక్కడ ఎక్కుతం అక్కడ దిగుతం పడుకోవడమే అదే ట్రైన్ లో అనుకోండి ఇట్లా మనుషులతో కొంచెం కలిసి మాట్లాడుకొని ఇంకా కొత్త కొత్త విషయాలు వాళ్ళకి తెలిసిన మనకి మనకి తెలిసిన వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటాం కదా
అవును ఇకా మనము ఏదైనా కొత్తగా ప్రయాణాలు చేసినప్పుడు మనకు కొన్ని కొన్ని కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి అంటే సమాజంలో మనం ఎలా ప్ర పంచం ఎలా ఉంది ఆ మనం ఇంట్లోనే ఉంటే చూసిన ప్రపంచాన్ని చూస్త ఏది అవగాహన ఉంటదు కదా ఉ మనం ఎప్పుడెప్పుడు ప్రయాణాలు చేస్త ఉండాలి. ప్రతి దానికి ఒక అవగాహ నా కలుగుతుంది. ఆ మనకు ఒక డైరీ క్కడ ఉంటారు కదా పూరి జగన్నాథ్ చెప్తాడు అప్పుడప్పుడు అప్పుడు ప్రయాణాలు చేస్తూ ఉండాలి ఆ సింగిల్ ట్రావెల్ అయినా చేస్తూ ఉండాలి అప్పుడే మనకి జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటది. ఉ ప్రయాణం. లోనే మనకి మంచి ఆ అవకాశాలు ఎలా వాడుకోవాలి. అన్నట్టుగా చెప్ప
అదే కానీ మొదటి ప్రయాణం ఎవరి ఎైనా కంగారే అండి. అంటే ఏ ప్లాట్ఫారం కి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఒకవేళ బ. స్టాండ్ అయితే బస్ స్టా ఏ బస్ దిి ఏ బస్ స్టాండ్కి వెళ్ళాలి అటువైపు ఇటువైపు అ కానీ మనం అలవాటు చేస్తూ ఉంటే మనకు అన్నిీ తెలుస్తూ ఉంటాయి.
రైలు రైలు ప్రయాణం అయితే ఖచ్చితంగా కంగారు పడతాము మనకి ఇంకా ఈ ఇక్కడ ఎలా వెళ్లాలో మనకి అవగాహన ఉండది కదా మొదటిసారి చాలా రైళ్లు కనిపిస్త తాయి ఇంకా ఏది ఎక్కడ దిగాలో ఉండదు బస్సెస్ అంటే. మనం చూసుకుంటాము కానీ రైలు అయితే అలా కాదు కదా మనకి ఇ కొంచెం మొదటిసారాయితే అ మనకి తెలిసిన వ్యక్తుల తోటే వెళ్ళాలి.
ఆ ఖచ్చిత అదైతే ఖచ్చితంగా అండి లేదంటే ఇట్లా కంగారు పడిపోయి ఒక ట్రైన్ ఎక్కుపోయి ఇంకో ట్రైన్ ఎక్వేస్తూ ఉంటాం.
అవును అస్సలు
మీఊరు ఉ
చెప్పండి
మీరు ఇంకా అంటే ఏ ఎలాంటి భోజనం తీసుకెళ్తారు. ఒకవేళ మీరు ఇట్లా వా అంటే రైలు కాని బస్సు కాని వాడు మళ్ళ అట్లనే మీ ఓన్ వెహికల్ ఒకవేళ మీరు రైల్లో గాని, బస్లో గాని వెళ్తే ఎలాంటి ఆహారం తీసుకెళ్తారు.
ఓకే ఆహారమ్ ఆహారం ఏదైనా తొందరగా జీర్ణమయ ఆహారమే తీసుకెళ్తూ ఉంటాము. లైట్ గా అంటే హెవి హు ఆయిల్తోస్ ఆ ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివి అయితే అయితే తీసుకెళ్ళం ఎందుకంటే గమనం ఇంట్లో ప్రాపర్ అయితే స్లీప్ నిద్ర ఉండదు. కదా సో మనకు తొందర త్వరగా ఏది జీర్ణం అవుతుందో ఆహారం అలాంటి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం.
అ అదే అండి ఇంకా సరే అండి మరి ఉంటాను.
ఆ సరే అండి
అ